వినిపిస్తుందా అండి.
ఆ వినిపిస్తుంది
ఆ చెప్పండి ఏం చేస్తు ఏం చేయట్లేదండి ఇప్పుడు డే మా నానమ్మకి భోజనం ఇచ్చి ఇంటికి వస్తున్నాం
హ్మ్ హు అంటే ఏమి ఇస్తారండి
ఇంట్లో వండింది మాములుగా ఇప్పుడు వట్టి అన్నమే వండుకున్నాము తెల్లన్నం సాయంత్రంగా పలావ్ వండేది
ఆహా అంటే కూర వేసుకుంది తినద్దా అందులో
కూర పొద్దున్న టమాటా పచ్చడి చేసాం ఆలు వేపుడు చేసి టమాటా పచ్చడి చేస
ఆహ మీరు తిన్నారా అండి మరి
లేదండి తినాలి
హ్మ్ హు ఇంటికి వెళ్తున్నారా
ఆ గర్ఝాడ కావుకితో దానీ అవు ఏంటండి
హలో
ఆ చెప్పండి
ఈ రోజు పండగ గద హడావిడి బావున్నట్టున్నది అంటున్నా
ఆ ఇక్కడ ఇంట్లో ఏముండదు చావుడీ దగ్గర అయితే బాగా మైక్లు అవి పెట్టేసి
ఉమ్ హు
మీకుంటాయా అండి ఇలా చౌడియాలి అని
మాకు అంటే మేము హిందూస్ కదండి ఇలా వీటి గురించి ఎక్కువ తెల్వదు అందుకే మిమ్మల్ని అడుగుతున్న
ఎప్పుడైనా చూసారా మొహర్రం పండగప్పుడు పీర్లు చూడడం
ఆ పీర్లు మా ఇంటి దగ్గరకి కూడా వస్తాయండి మేము కూడా దండపెడతాం ఏదైనా కానుకో ఇస్తాం అట్లా చూసినా గాని నేను అట్లా మీరు అన్నట్టు అక్కడ చేస్తారు ఇట్లా వేడుక లేక అది జూడలేదండి
హ్మ్మ్ హు మా ఊరండి అలా అయితే చూద్దురు గాని
మ్
మా ఊరు వచ్చేయండి చూద్దురు కానీ
ఆ రమ్మంటార
రండి
విన్న అంతే ఉమ్
ఏం తిన్నారా మరి మీరు
తినలేదండి తినాలి నేను కూడా టమాటా పప్పు చేసినా తినాలి
పిల్లలకి బాక్స్ పంపిస్తారా అక్కడే తింటారా
బాక్స్ తీసు పొద్దున్నే ఇక టిఫిన్ చేసినా ఆకలి కాలేదు
హ్మ్ హు టిఫ్ టిఫిన్ ఏం చేశారండి మాచకుందదా పన్న మేం కూడా దోసే వేసాం
టిఫిన్ తింటే అన్నం తిన బుద్ది కాదు
ఆ
కొంచెం లేట్ అయితది
అవును మా పిల్లలు కూడా నిద్రపోతున్నారు నిద్ర లేపి అన్నం బెట్టాలి అ
మీ పిల్లలు స్కూల్కి వెళ్ళార
స్కూల్ క అదే మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చాను కదా స్కూల్ మా
ఆ ఇవాళ హాలిడే కదా
అందులోను టూ డేస్ హాలిడేస్ తీసుకుని వచ్చాం
హ
మీరు హౌస్ వైఫేనా
ఈ పండకి బట్టలు కొనుకుంటారా అండి కొత్తవి
దీనికి అంత ఇంపార్టెంట్ ఉండదండి రంజాన్ కయితే కంపల్సరీగా కొనుక్కుంటాం
మీకు రంజాన్ పెద్ద పండగ రంజాన్ బక్రీద్
అన్నిట్లో రంజాన్ ఒక్కటే పెద్దది తర్వాత చిన్న చిన్నయే అవి
కానీ మీకు ఎక్కువ పండుగలు ఉండయి కద మాకు మాకు మా చాలా ఇట్లా నెలకొక్కటి వచ్చినటు వత్తది
మీకు చాలా ఎక్కువ ఉంటాయి మాకు మూడు నెలలకు ఒకటి టీన్ అలా రెండు నెలలకు ఒకటి అలా ఉంటాయి ఉన్నవి రంజాను బక్రీదు మొహరం గ్యర్మీ ఇలా ఈ నాలుగే మాకు ఎక్కువ ఇంపార్టెంట్ అంతే ఎక్కువగా ఏం చెయం మళ్ళీ
కానీ రంజాన్ పెద్ద పండుగ ఇట్లా మాకు ఇప్పుడు దసరా దీపావళి లెక్క మీకు రంజాన్ పెద్ద పండగ
ఆ అవును అ పీనే పాని ఫేక్ నకొ
ఏంటండి
సంక్రాంతికి ఏమేమి చేశారండి స్పెషల్ స్వీట్స్
సంక్రాంతిక సంక్రాంతికి ఏేమున్నా పొద్దున్న లేసి బయట ఇక ముగ్గు ముగ్గు వేస్తారు ఫస్ట్ వేసి అందులో ఇట్లా పేడ తోటి గొబ్బెమ్మలు చేసి పెడతమండి ఇక తర్వాత ఇక స్నానం చేసి పూజ చేసుకొని పిండి వంటలు ఎక్కువ చేేస్తారండి సంక్రాంతికి
అది ఏమేమి వంటకాలు చేశారు ఈ సంవత్సరం మీరు
మేమా సకినాలు మురుకులు లడ్డూలు అరిసెలు గ్యారెలు
సార
ఆ లడ్డూ కూడా చేస్తాం
ఉ ఇంట్లోనే చేస్తారా బయట ఏమైనా చేస్తారా
ఏంటండి
ఇంట్లో చేస్తారా బయట నుంచి చేయించి కొస్తారా
లేదండి సంక్రాంతికి ఇక తప్పనిసరిగా ఇంట్లో అవి వేసుకోవాలి పండగ స్వీటు హాట్ కంచితనే వస్తాం
లడ్డూ రెసిపీ ఎలా చేస్తారండి ఆ
ఏముంది ఫస్ట్ ఈ బో ఇట్లా శనగ పిండి తెలుసా అండి
ఆ తెలుసు
దాన్ని ఇట్లా జా జాలిగంటే ఇట్లా రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి ఆ గడ్డ తోటి బోందు కొట్టుకోవాలి. బొందు కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని. నువ్వు వాటర్ వేయాలి వాటర్ పోసి. పా, పాకం పట్టుకోవాలే చక్కర వే.
ఉ చక్కర పాకమా బెల్లం వేసుకోవద్దా దాంట్లో, బెల్లం పాకం తీసుకోవచ్చా?
ఆ ఉ హు లడ్డు అంత బాగుండదు, బెల్లంంతో అరిసెలయితే బెల్లంంతోటి బాగుంటాయి.
లడ్డూకి చక్కర కావాల్స్
ఆ చక్కరే బాగుంటది, ఇగా ఈ. అరిసెలకైతే బెల్, మీరన్నట్టు బెల్లం పాకం పట్టుకోవాల. ఈ బూ, బూంది అందులో వేసుకొని.
దానికి పాకం ఎలా? పట్టాలండి పల్సగా ఉండాలా, గట్టిగా ఉండాలా లడ్డు పాకం.
చిక్కగా ఇట్లా తీగ పాకం అంటారు. ఇట్లా చేయి ఇట్లా, పెట్టి చూస్తే ఇట్లా. జిగురు జిగురు వస్తదండి. ఆ తీగేలా రావాలి ఇట్లా వచ్చినంటే ఈ బూంది అందులో వేసి. కలిపేసుకొని ఇగా వేడి మీదనే. లడ్డు పిసుకోవాలి తర్వాత రాదండి లేకపోతే.
అతే చక్కయిపోయిందా?
ఆ మొత్తం విడిపోతది పాకం అంతా వేడి, వేడి కాలుతా ఉంటది. చేతులసలు లడు
అంత వేడిగా చేతులు ఎర్ర అవుతాయి .
అంటే కొంచెం చిన్నగా గిన్నెలా పక్కన నీళ్ళు పెట్టుకోవాలండి, నీళ్ళు పెట్టుకొని కొంచెం చెయ్యి అందులో ముంచుకొని. దీన్నోతితే కొంచెం వేడిగుండదిగా, లేకపోతే మారి లడ్డూలు రావు.
ఉహు
ఇంగ బెల్లం, అంటే బెల్లం పాకం అరిసెలాకి బావుంటది. ఈ దీనికైతే, చక్కర్నే ఎస్తారు ఎక్కువ శాతం.
మైసూర్ పాకు చేయడం వచ్చాడి మీకు?
ఏంటండి
మైసూర్ పాకు
మైసూర్ పాక్ చేయరాదండి నా.
నాక్ లేదండి, నాకు రాదు తెలుసుకుందామ. ని అడుగుతున్నాను
మైసూర్ పాకంటే ఇగ కొనుక్కొని తినడమే. కానీ అది కూడా ఈ శనగపిండి.
హూ
హు మీకు ఇష్టమేనా స్వీట్స్.
స్వీట్స్ నాకు స్వీట్లలో, ఒక పాలకోవా అంటే చాలా ఇష్టం.
పాలకోవా నా
ఉ పాలకోవా ఒక్కటి బాగా ఇష్టంగా తింటా. తినబుద్ధి కాదండి నాకు నట్లాత్ర అరిసెలయితే ఒకటి, రెండు స్వీట్స్ ఎక్కువ తినను.
హు
పాలకోవ అయితే ఎంత ఇచ్చిన తింటాను.
హ దిష్టంగాద అందుకే తింటార్.
ఉ నాకు పాలకోవ అంటే చాలా ఇష్టం.
మరి చేయడం వచ్చ పాలకోవా
చేయడానికి దానికి మిల్క్ చాలా కావాలగా పిల్లలకి పిల్లలు వాటికి సరిపోవని
తే మరి ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవాలి కదా
చేసుకోవాలి మనీ కూడా ఉండాలి కదా పాలయితే దొరకట్లేదు ఇప్పుడు బర్రెలు ఉండట్లేదు ఇంళ్ల పక్క నా
అవును అండి
కోవాలి పాకెట్స్ పలు బాగుండట్లేవు
ఓ బర్రె పాలే పాల
అవును బర్రె బా ఎక్కడ తీస్ వున్నారు వాళ్ళు కూడా సరిపోవు మాకు ఖాతాలు ఉన్నాయి మాకు సరిపోవు పాలనేసి ఇవ్వరు
అవును ఎక్కువ ఎక్కువ పోయమన్నా పోయ్యరు డబ్బులు ఇస్తాం మీ దగ్గర ఎంత అండి లీటర్ పాలు
లీటరు ఎనభై రూపాయలండి
ఆ చిక్కా ఉంటాయా మరి
ఆ చిక్కుగానే ఉంటాయి అడిగినా వేయరండి ఇక్కడ ఎంత ఫస్ట్ నుంచి ఎంత పోయించుకుంటుంటామో అంతే అంటారు అ ఒకవేళ అడిగినా కూడా లేవమ్మా అనేసి చెప్పారు
వాడికలు ఉంటాయి కదండి రోజు వీళ్ళకిన్ని వీళ్ళకిన్ని అని
ఆ అలా అనేసి అడిగినా కూడా ఇవ్వరు పండగలప్పుడు కూడా ప్యాకెట్స్ తెచ్చుకోవాల్సింది
ఆ ఇగ ప్యాకెటే కొనుక్కోవాలి వాళ్ళ వాళ్ళప్పుడు చరిపోవాలని మన ఈ సమ్మర్లు అయితే ఇచ్చేళ్ళు ఎందుకంటే వాళ్ళు ఊరికి పోతారు కదా
ఉమ్
ఎవరనా ఊరి పోయినప్పుడు మాత్రం అడుగుతీస్తారు
ఆ ఎవరో ఒకళ్ళు మానేసినప్పుడు పాలుంటాయిగా అప్పుడు ఇస్తారు
ఇప్పుడు ఎండాకాలంలో సెలవులు వచ్చి అందరు ఊరిక వెళ్తారు కదా ఆప్పుడు అడిగితే మాత్రమే ఇత్తారు మా పాల ఇడ కూడా అంతే మామూలుగా పడగా రోజుల్ల పాల పోవాలని పోయరూ ఇలా సమ్మర్ లో కావాల అన్ననే అప్పుడు పండగలే ఉండే
అప్పుడు కొం పాలు వాళ మిగిల్ చ్చుకున్నా అవి విరిగిపోతాయి అనేసి అడిగి పోయి పోస్తారు,
ఆ ఇప్పుడు ఈ టైంలా వాళ్ళకి వేస్ట్ అయితే అని మనళకు అడిగి మారి పోతుంది మనం బోయమన్నప్పుడు మాత్రం బోయరు ఉమ్ మా మాకు కూడా యైటి రూపీస్కి లీటర్ అని ఒక రోజు చిక్కాగా పోస్తాడు ఒక రోజు చిక్కాగ పోయాడు కొన్ని వాటర్ కలుతాడు అనుకుం
మీకా ఎలా అండి లీటర్
యైటి మాకు కూడా
అంతేనా
కాకపోతే బర్రెపలు దొరకాయని తీసుకోవాలి
ఆ ప్యాకెట్ పాల్ కూడా అదే రేట్ పడింది కాదండి
ప్యాకెట్ పలు ఇంకా ఫైవ్ రూపీస్ వీటికన్నా తక్కువనే థర్టీ ఫైకే హాఫ్ లీటర్ ఇది ఫార్టీ రుపీస్
ఉమ్ ఆ అవును ఫైవ్ రూపీస్
ఆ ఫైవ్ రూపీస్ తక్కువ కానీ ఇదే టేస్ట్ ఉంటాయి కద బర్రె పాలు
అవును మేము మాత్రం మా ఇంటి పక్కన బర్రెలు ఉం అంటే వాళ్ళ దగ్గర పోయించుకుంటాం అర లీటర్ పోయించుకుంటాం ఇద్దరు పిల్లలకి ఒక ఒక గిద్ద ఇచ్చేసి రెండు గిద్దలు ఉం టైగ ఒక గిద్దా అంటే మేము వెళ్ళేటప్పుడు పిండుతుంటారు లోపలి తీసుకెళ్ళి దానిమ్ గిద్దలు ఉంటాయిగా వాళ్ళు కోల్చేవి వాటితో కోల్చ లోపలే వేసి బయటికి తెచ్చిస్తారు ఆ సరేనండి